ఏం చేస్తున్నాో తిన్న తిన్నావా
ఆ తిన్నా నే నువ్వు తిన్నావా
ఆ తిన్న ఇప్పుడే
నవ్వు ఏం చేస్తున్నావ్
ఏం చేస్తాల ఇ ఇట్లా పండుకున్నా నువ్వేం చేస్తున్నావ్
ఏం లే కూసున్న
అవునా ఐరన్ స్తున్నావా
ఆ
మ్మ్ హ్మ్ మీ నాయనమ్మ ఏం చేస్తుంది
మా నాయనమ్మా టీ తాగుతుంది
అవునా ఆహా నిన్న సినిమా పోయినా
పోలే పోదాం అనుకునేలాని టైం లేకుండే
అవునా
నవ్వు పోత అన్నావ్ గా నువ్ పోయినవ మరి
ఆ పోయినా ఏ సినిమా కంటా అదే బాహు బ్బల్లి సినిమాకైయినా
ఎట్లాంది సినిమా హీరో ఎవరు హీరోయిన్ ఎవరు
అదే హీరో ఆయన ఏం పేరు ఆయన పేరమ్మ పేరుంటంది మర్చి పోయినా నేను. అదే ఆ ప్రభాస్ హీరో తమన్నా హీరోయిన.
ఊ
స్టో ఆ స్టోరీ టెల్లింగ్ ఉంటదీ. ఇంకా ముద్ మొత్తం గ్రాఫిక్స్ ఉంటయి.
ఆహా బాగుందా సినిమా మరి.
ఆ మంచినే ఉంది కానీ మొత్తం గా. నాక్ చూడబుద్దికాలే దగ్గ్ పోదాం
ఎందుకు నీకు మూవీస్ అంటే ఎక్కువ ఇష్టం ఉండదా.
ఇగ చూడబుద్ది గాలే ఎక్కువ చూడన్ నేన్ ఎప్పుడూ సినిమాసూ. ఇగ నిన్న మా ఫ్రెండ్స్ పోదాం పోదాం అంటే పొయినిగా.
ఊహు మళ్ళీ ఇంటర్వల్లనే వచ్చినవా మొత్తం మూవీ చూశినవా.
ఇంటర్వల్లనే వచ్చినా కొన్ని గ్రాఫిక్స్ వచ్చినయీ.
ఆ ఎందుకు బాహుబలి మూవీకీ ఎంతో మంది టికెట్స్ కోసం లైన్ లో నిలబడితే గానీ దొరకలేవూ.
ఏ మాం కూ నాకు నచ్చి హే ఆ సినిమాలే ఎంత మంచి సినిమలయినా నచ్చయీ ఇగ. ఏదన్నా మంచి సినిముంటే మంచిగ చూస్తా. ఏదన్నా ఇగ కొంచెం లాంగ్ లాంగ్ ఉంటే చూడిగ నేన్.
ఊహు
మళ్ళీ పెడుతుంది గానీ నాక్ అంత ఇంట్రెస్ట్ అనిపీయలే.
అదే బాహుబలి అంటే, మా ప్రతి ఒక్కరూ ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటరూ, సినిమా గూడా బాగుంటది కదా అని నేను అంటున్నా. అంటే, ఇష్టమూ ఎవరి ఇష్టం వాళ్ళది.
అవును. మరి నువ్వూ నెక్స్ట్ మూవీక్ దేనికి పోతవ్.
నేను ఇంకేం ప్లాన్ చెయ్యలేదూ చెయ్యాలి.
అవునా నెక్స్ట్ మూవీ మనం ఇద్రం కలిశీ ఏమంటరూ గంగోత్రికి వెళ్దామా.
ఓకే ఎప్పుడుం
గంగోత్రి మూవీ ఆ రేపు ఉంది ఆర్ మళ్ళీ నెక్స్ట్ టూ డేస్ తర్వాత ఉందీ.
కే రేప్ అంటే కొంచెం పనుందీ. రేప్ అంటే కొంచెం పనుంది. హలో హలో రేపు అంటే కొంచెం పనుందీ ఎల్లుండి పోదాం. మ డే ఆఫ్
ఆ సరే పోదం. ఓన్లీ ఇంక త్రీ మినిట్సే అయిపోయిందీ మనదీ సో ఇంకా ఎయిట్ మినిట్స్ ఉంది మనం ఇంకా ఉండాయ్ మాట్ ట్లాడాలీ
అవును
డైలీ రోటీనే కద మాట్లాడు కుందామా
ఆ మాట్లాడదు నువ్వేం చేస్తావు నువ్వు చెప్పు ఫస్టు
పొద్దుగాల సిక్స్ కి లేస్తా మార్నింగ్ లేస్తా స్నానం చేస్తా ఫస్టు లేస్ త్త తర ఆ గాదు మొత్తం మ చీ సెంటెస్ క్లియర్ ఇయ్యి
సరే ఇంకా ఏం చేసావ్ దాని తర్వాత
మార్నింగ్ లేస్తా బ్రష్ చేస్తా బ్రష్ న బ్రష్ చేస్ న తర్వాత ఆ స్నానం చేస్తా
తర్వాత
స్నానం చేసిన తర్వాత ఇక ఫోన్ ఒత్తుకుంట వస్తయా
ఏం పని చేయవా అంటే లైక్ వేరే వారికి ఏదైనా ఇంట్లో వండడం తినడం
ఏం చెయ్యా ఆ పని అంటే మాఅక్క ఉందిగా మా అక్క పని చేసేదంటా పని మొత్తం
ఆమె చేస్తే నుది
ఆ ఆ ఏంది ఏమంటున్నవ్
అవి ఏస్తాను నువ్వు తినుకుంట చూస్తా వా ఏ
అంతే కదా ఈ అక్కలు ఉన్నారు ఎందుకు ఇ ఉంటారు ఎనకనే అయ్య
కనీసం నువ్వు తిన్న ప్లేట్ అన్న వాష్ చేసుకుంటావ మరి
ఎందుకు చేసుకోను చేసుకుంట్టయ్య
మీ అక్క ఉందిగా మరి మీ అక్కకే పెడతావా
కానీ ఇ కూడలా గట్ల గట్లుంటాయి ఇక తినాలి ఏం చేస్తాం ఇ
నువ్వు వండుకోవాలి మరి
ఈ ఏ చెప్పలేం గలీజు ఉన్నాయా మ మాలో ఉంటండ అదియ అను ఏ ఏదో గడ్డి తినాలి లేసి అప్పుడు దాకా
నేను చెప్తాను ఆగు మీ అక్కకి ఫోన్ చేసి మీ పూది ఇట్లా అంటుందని వచ్చి పట్టా పట్టా పీకుతది.
అవునా ఎందుకు చెప్తావ్ మా అక్కకి
మరి నువ్వు మీ అక్క గురించి అట్లా చెప్తే నేను చెప్తా
అవునా సరే మీ ఫ్రెండ్స్ కి చెప్పినవ మల్ల వర్కు గురించి ఆ
బైకు గురించి చెప్పినా కానీ టైం లేదు మాట్లాడనికే రేపు చేస్తా అని చెప్పి నా వాళ్ళకి కాలు
అవునామల్ల కాదు అసలు ఒక్కరికి చెప్పలేవా ఇట్లా వర్క్ ఉంది చేస్తావా అని
చెప్పినా ఒక ఫోర్ ఫైవ్ మెంబెర్స్కి చెప్పినా కానీంత ట్రస్ట్ చేస్తలేరు నాకు మనీ వచ్చినాయి అని చెప్పేసి ఫో పేమెంట్ స్క్రీన్ షాట్ ప్రూఫ్ కూడా పెడితే కూడా వాళ్ళకి చెప్తా వీళ్ళకి చెప్తా చెప్తా అన్నారు ఒక ఫోర్ ఫైవ్ మెంబెర్స్ ఇప్పటి వర నో రెస్పాన్స్ ఆళ్ళ నుంచి
అవునా నీ బెస్ట్ ఒక ఫ్రెండ్ కూడా నమ్ముతలేదు. దామి వి చాలా
మా బెస్ట్ ఫ్రెండ్ కూడా అంటే నేను ఒక్కసారి చెప్పినా కానీ ఆ పిల్లకి చిన్నబాబు ఉండు కదా సెట్ కాదు. పక్కన నాయిస్ వస్తుంటది. ఆ పిల్లగాడు ఏడుస్తుంటడు. ఏదో ఒక వర్క్ ఉంటది అని చెప్పేసి నేనే మళ్ళా కాల్ లేయలేకుండే
మీ ప్రవళికేమంటుంది మీ చెల్లె రెండో చెల్లె
ఆ ప్రవళి కది ఐఫోన్ యాప్ థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టాల్ కావు, యాక్సెప్ట్ చెయ్యదు ఐఫోన్.
మళ్ళా ఏం చేస్తుందంట ఇంట్లనే ఉంటుందంటనా.
ఆమె ఇంట్లోనే ఉంటుందంట నార్మల్గా జాబ్ కోసం సెర్చ్ చేసుకుంటా కానీ ఏడ దొరకుతలేవంట.
మన మనిషి ఏం చేస్తుందంట.
మనీషా చేస్తుంది ఎయిర్పోర్ట్లా.
ఆహా మళ్ళి నువ్వు చెప్పలె వర్క్ ఉందని.
చెప్పలేదు ఎందుకంటే ఆమెకు అక్కడనే మార్నింగ్ పోతది నైట్ వస్తది కదా.
ఆహా ప్రియాంకి చెపలే వాళ్ళ ప్రియా మీ ప్రియాకి చెపలే
ప్రియా కూడా మొత్తం వాళ్ళు అక్కడనే ఆ వర్క్తోనే బిజీ బిజీ టైర్డ్ అయిపోతరు.
అవునా నువ్వు వాళ్ళ కాదు నువ్వు వాళ్ళ టైర్డ్ గురించి బానే ఆలోచిస్ తున్నవు.
అంటే వాళ్ళు నేను టయర్డ్ అని కాదు కానీ ఇన్ కేస్ ఆల్లకి చెప్పినా కూడా అలాకి టైం ఉండదు ఫస్ట్.
ఆహా మలే ఎట్ల చేస్తవు మల్ ఏం చేయవా నువ్వు వర్క్.
చేస్తా ఇంకా వేరే ఫ్రెండ్స్కి ఒక టూ త్రీ మెం ఇద్దరు అయితే యాప్ ఇన్స్టాల్ చేశింరు. నేను కాల్ చేయడమే వాళ్ళకి ఇది ఉండే నళ్ళకి కాల్ చేస్తా ఇంకా ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్కి చెప్పాలె.
నీ వల్ల నావి ఎన్ని కాల్స్ నంబర్ సెవెన్ కాల్స్ మిస్ అయినయి. ఇప్పుడు వేస్ట్ సెవెన్ సెవెన్ హండ్రెడ్ వేస్ట్ అయినయి నీ వల్ల నాకు సెవెన్ హండ్రెడ్ ఇస్తవా.
నావి కూడా సిక్స్ కాల్స్ మిస్ అయినయి మరి.
మా ట్వంటీ కాల్స్ అయితేనే వస్తున్నయంట. ఇప్పుడు మనం కాల్ చేయనికి రాదంట. వేరే వాళ్ళు కాల్ చేస్తే లిఫ్ట్ జెయిన్అయినంక వస్తదంట.
ఇప్పుడు వేరే వాళ్ళకి చెప్పాలె మీరు ఏమంటరు కాల్ చేయండి అని చె ప్పెసి.
ఆ నీవల్లా నాకు మొత్తం పైసలు పోతట్టున్నయి.
వస్తయి ఎందుకు రావు.
నావి సిక్స్ కాల్స్ మిస్ అయినయి.
ఇంకా సెవెన్ మినిట్స్. సెవెన్ మినిట్స్ అయిపోయింది, ఇంకా త్రీ మినిట్స్ ఉంది.
అదే త్రీ మినిట్స్ మాట్లాడాలె గాని
హు
నువ్వే చెప్పాలి ఇగా మరి జాబ్ పోతా ఎప్పుడు పోతవు మరి జాబ్కి.
ఇగో మండే నుంచి రామ్మన్నడు సారు. చూడాలె పోవాల వద్దా అని ఆలోచిస్తున్నా.
ఎందుకు నీక ఏ జాబు కావాలే ఏసి కింద కూర్స్తునేద
అవున్నా నాకు ఏసీ కింద వసిన జాబ్ కావాలి, ఆ ఇంటికిడ గ రెండు మూడు పనులు వయగానే అలిసిపోయి బోర్ల బొక్కలు పడతా, ఈ ఆడ అక్కడ ఎక్కడ దిదిగాల ఇంకెన్ని బోర్ల బొక్కలు పడతానేేం
ఆహా
అయ సార్ కూడా మచ్చమంట నుంచి అన్నాడుగానే సప్పుడు చేయలే మళ్ళా
మీవాస అయితే మళ్ళీ మెసేజ్ చేసి రాదు
మళ్ళీ సండే రోజు చేయ్యాలి ఈరోజు థ్రాస్డే కదా ఫ్రైడే సాటర్డే
టూ డేస్ సండే రోజు మార్నింగ్ మార్నింగ్ చేస నీక ఏదో ఒకటి కన్ఫామ్ గా తెలుస్తది మళ్ళ లేకపోతే వేరే వాళ్ళని పెట్టుకుంటే ఇబ్బంది అయ్యా
అదే సారీ చెప్పిడి ఈ వీక్ అవైలబుల్ లేను నెక్స్ట్ మండే నుంచి ట్రై అయ్యని
మ్ హు
ఉ మండే
నెక్స్
అదే అది మళ్ళోస్తున్నావా అని కూడా అడిగలేదు కనీ సం
మరి అమెయేకి నువ్వు రావడం ఇష్టం లేదేమో మరి
ఆ నేనోత్తే మళ్ళ కాంపిటీష్ ఏడైతదో అని చెప్పేషి
టుంది
ఊ ఏమన్నా ఎండు ఒకోడు పిలుస్తే పోతా నా పని ఏదో నేను చూసుకొని వస్తా ఎప్పైసలు రానీ
చెయ్యాలి మళ్ళా మళ్ళ నీకు రీఛార్జ్కి దానికి దీనికి కష్టమైతదిగా
ఉమ్ అదే ట్వంటీ సెకండ్స్ ఉంది
ఊ
ఈసుర్ గిరాకుందా
లే ఉన్నాయి పట్టాలింక చేసేటివి ఇంక గిరాక్ అంటే ఎవ్వరు ఇప్పుడు లేరు చెయ్యాలె ఉన్నాయి ఇప్పుడే ఇసిరిపేట కింద పెట్టినా
ఆహా
గరం ఎయ్యాలె లే గరం ఏస్తుంది గరమేస్తుంది
ఇప్పుడు చేసావా కట్ చేసినంగ విసురి
చేస్తా కట్ చేయంగాని
మూర మల్లె నాకు
చేస్తా తెసేపోనంక
నెక్స్ట్ నువ్ చేస్తావా నాకు
సరే మళ్ళ బాయ్ మరి కట్ చేస్తున్నావా, కట్ చేయి కట్ చేయి మ్ మ్ సరే బాయ్